హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో వినస్తుందా
ఆ ఆ చెప్పండి
చెప్పండి ఏం చేస్తున్నారు
ఈ ముందుీ పోల్ం పంగ్లక ఎల్ స
అవునా పొలం పనులు అయిపోయాయా
ఎగో పత్తి కలుస్తున్నాను
పత్తిగా వస్తున్నారా మేము కూడా పొలం దగ్గరికి వెళ్ళేసి వచ్చినాం పొలం కలుస్తున్నాం మేము రెం ఎకరాలు నలుగురు వచ్చా నాతోబ కలిసి వ
ంద
అవును పంట పెట్టేసి ఎన్ని ఎకరాలు పట్టారు మీరు
మేము మేము రెండేకిరారేసాము అండి తోట
అవునా ఎంత మంది కూలళ వచ్చారు మీకు
మాకు ఐదుగురు కూలలు వచ్చినళ
అయిపోయిందిందా మేము నలుగురం కలుస్తున్నాం మేల్ ఫీమేల్ కానీ ఆడమ్మ గాని పెట్టేసినాం కనస్తాని క వెళ్ళినం ఎలా సోచినం
దిగుబడి ఎట్లా వస్తుంది మీ పంట
మాపడింటా శిఖరానికి ఎంతొస్తుందో అంత అ ఈ సంవత్సరం మేము పెట్టాం
ఆ కొత్త రక మందులు ఏమన్నా స్నేయామా పొలానికి బాగా మందులు మత్త నకి
నా పేను లాగా ఏమన్నా ఏమన్నా రోగం వచ్చిందా పంటకి
వచ్చింది కొంచెం మూడుతల మూడుతల వచ్చేసింది మొత్తం రెడ్ కలర్ లో వచ్చేస్తుంది
అవునా మా పంటకు కూడా పైన చిగుర్లు రెడ్ కలర్ లో వచ్చినాయి అంటే ఎ తపు రంగులో కొంచెం మాడినట్టు కనిపిస్తా ఉన్నాయి దానికి మందు కొట్టాలి పత్ వెట్టారా హలో హలో హలో